ఆయిల్
హలో
ఆ హలో హయ్ ఎమ్ చేస్ ఇంగా ఉంటున్నా
ఏం చేస్తాలే ఖాళీ వినిపిస్తుందా వాయిస్
క్లియరే ఉంది అయిపోయిందా ఇంట్లో పని
ఆ అయిపోయింది బట్టలు పిండినా తీసుకొచ్చి మంచం మీద వేసినా మడతా చేయాలి.
ఆహా నాది ఇగో ఈరోజు ఫ్రైడే కదా పొద్దా నుంచి పని అయిపోయింది ఇల్లు కడుగుడు, గ్యాస్ కడుగుడు వంటలు చేసుడు ఇదే అయింది. సాయంత్రం వర్క్ ఇప్పుడే ఇప్పుడే ఫ్రీ అయినా
నాది కూడా ఇగా ఈ రోజు ఏమంటారు మొన్న గ్రహణం రోజు ఇగా ఫోటోలు కడగలేదని ఈ రోజు దేవుని ఫోటోలు కడిగి పూజ చేసిన పనికి పోయితే
ఆహా వైఫ్ ఎోగా అడుగుతావా లేకపోతే డుస్తావా కడుగుతావా
వయసు తోనే తుడుస్తా వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వినిపిస్తుందా ఆ హలో వినిపిస్తుందా
వాయిసు చిన్నగా వినిపిస్తుంది.
ఇప్పుడు ఇప్పుడు
హలో
ఆ హ ఇప్పుడు
ఆ ఇనిపిస్తుంద స్లో వస్తుంది ఎందుకు
ఏమైదురు అంతే స్లోగా వస్తుంది స్పీకర్ దగ్గర పెట్టి మాట్లాడు
స్పీకర్ ఏడుంది నేను మాట్లా స్పీకర్ దగ్గర పెడితే మరి నీ మాట్లాడి చేవు దగ్గర కూడా పెట్టుకోవాలి కదా స్పీకర్ లేదుగాద బయటికి
నువ్వు మాట్లాడినప్పుడు స్పీకర్ దగ్గర
పైనన్నందు గాలి సౌడా పైనన్నందు ేమ సౌండ్ అట్లా వస్తుంది
ఆైన ఒక దగ్గర కూర్చు ఇ అందుకే తిరుగుతుంటే గా సౌండ్ వస్తుందిని కూర్చుని ఒక దగ్గర ఇప్పుడు ఇనిపిస్తుందా
వరండాలో ఉండకపోయినావ్ పైకి ఎందుకు మరి వచ్చింనవ్
అంటే ఇంకా పక్కన పిల్లలు కూడా ఉన్నారు ఫోన్ మాట్లాడనియరని సౌండ్ వస్తుని అే ఇంకా ఫ్రీగా మాట్లాడదని మీక వస్తే డిస్టబెన్స్ ఉని మీక వచ్చినా
స్లో వస్తుందిది
మీదికి వస్తే ఏ డిస్టర్బెన్స్ ఉండదని మీదిక వచ్చిన అంటున్నా
ఆహా
వినిపిస్తుందా ఇప్పుడు
ఆ వినిపిస్తుంది కొంచెం కొంచెం కట్ అవుతుంటాం
ఇప్పుడు
ఆ ఓకేలే
క్లియర్ ఇప్పుడు
ఆ ఆ
ఆ చెప్పు
చెప్పింక ఆ
అదే వైప్స్ తోట తుడస్తావా కడతావా అని అడుగుతున్న
వైప్స్ తోనే తుడుస్త చెప్ పిన కాలా కడుగ ఫోటోస్ కడ కరాబ్ అయిపోతాయని
అ
హు
ఊరి నుంచి వచ్చింది కురగయా బసుకొచ్చింది ఈ దోస
ఇంకా ఆ
ఊరు నుంచి వచ్చింది కదా దోసకలు కూరగాయలు అవన్నీ తీసుకొచ్చింది అంటున్నా
వచ్చింది
ఆ
ఏమేమి తెచ్చింది
దోసకాయలు
ఇంకా
ఏ పక్ కుంకు పీరు
ఏమైంది ఆ
మురుకులు మురుకులు కొన్ని మురుకులు చేసుకొచ్చింది
మురుకులు ఎప్పుడు మొన్న పండుగ పండుగప్పడివా
ఆ కాదు పండగ చేసి
మొన్న బానే చేసింది మళ్ళా
దీని కోసం ఈనా చేసుకురామనడిగింద మంచిగా ఇది బాగా తింటుంది అనేసి అ చేసుకురమ్మని చెప్పిన నిన్న ఫోన్ చేసి ఫోన్ చేసి ఇగా చేసుకొచ్చింది
ఎక్కువ తెచ్చిందా కొన్ని తెచ్చిందా
తెచ్చింది ఇగా దీనింటా తెచ్చింది గని బా తెచ్చింది కొన్నే అంటే ఎక్కువ అంటే ఎ కావాలకుంటుే
హలో
హలో వినిపిస్తుందా
ఎప్పుడ ఏక్ అయితుంది కింది కన్నా పా
ఆవు కిందికి వస్తా ఎక్కువ ఏమి తెలేకుండా తెచ్చింద అంటున్నా వినిపిస్తుందా ఇప్పుడు హలో
హలో ఆ అ ఇంపిస్తుందా
నాకు వినిపిస్తుంది నీకే వినిపిస్తలేదు అంటున్నా
నీదే వాయిస్ బ్రేక్ అవుతుంది మరి నాది మంచి నే సవా నీ ఫోన్ ప్రాబ్లం కదా
అ ఏయి
ఎక్కడికి వచ్చినావు సౌండ్ వస్తుంది
సర్లే అయితే
ఆ
హలో
హాస్పట్ ఆ ఆ
పెరుగు ఉందా అని అంటున్న
ఆ హాస్పిటల్ పోయరు కదా ఏమన్నారు మరి డాక్టర్ ఇట్లా
ఈ రోజు ఎందుకుపోతారు ఏ ఈ రోజే వచ్చింది రేపు వెళ్తారు పొద్దున
మరి ఎప్పుడు పోయేది
ఇగ అదే రేపు చూయించుకొని పోతే ఎల్లుండి పోతారు అంటున్నా
ఆహా
అదే టైంపాస్ కి తింటుందని చేసుకు రమ్మంటే చేసుకొచ్చింది హలో
ఆ చెప్పు
మాష
తే ఎన్ని రోజులండి పోతది మరి
అదేనే పెట్టి హాస్పిటల్ చూపించుకుని ఎల్లుండి పోతాం అంటున్నాం
ఆహా
ఉహూ ఇంకా కాల్ చేసినా బాబి కి ఆ
చే రాత్రి వేసింది నిన్న రాత్రి మాట్లాడినా ఎక్కువసేపు మాట్లాడాలలే ఛార్జింగ్ లేద అన్నది సరే అ
ఏమంటుంది
ఉమ్
ఆ
వామనా విన్పిస్తలే నేనన్న బ్లూటూత్ పెట్టుకుంటా సోనా
హలో హలో
ఆ ఆ
ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా కిందికొచ్చిన మీద దగ్గర ఏదో సౌండ్ వస్తుంది కదా కిందికి వచ్చిన మీదే సౌండ్ వచ్చినా కదా కిందికి వచ్చినాంటు ఇప్పుడు వినిపిస్తున్నా సౌండు అంటున్నా
ఆ హలో
ఆ వినిపిస్తుందానే అమ్మ
ఒక్క నిమిషండి బ్లూటూత్ పెట్టుకుంటా నాకు కట్ అయితుంది వాయిస్ బ్లూటూత్ అన్న పెట్ రాత్రి అదే ఎట్లుందో అడగడానికి వేసింది దెబ్బ తాకిందన్నారు కదా
ఎయిటీన్ డాక్టరు
ఏమైంది
వక్సిన్ వేపించిర్రా అని అడిగిండు డాక్టరు
వాక్సో
హలో
చెప్పు
హలో
వినిపిస్తలే హలో
ఏంటిది అమ్మా నేనయితే ఫుల్ నెట్ ఉన్న దగ్గరికే వచ్చి నీ దగ్గరనే ప్రాబ్లమ్స అసలు వైఫై రాకుంటే మొబైల్ డేట అన ఆన్ చేసుకో
ఎంతసేపు మాట్లాడాలప్పుడు ఫస్ట్ బటన్ వచ్చింది
నా దగ్గర ఫుల్లు కనిపిస్తుంది వైఫై ఈడ ఫుల్గా కనిపిస్తుంది వైఫై
వైఫై గాదు నా దగ్గర నెట్టు వైఫై ఏమ
చెప్పు మరి ఇంకా ఏమంటుంది ఇంకేమంటుంది బాగు ఎట్లుంది అని అడిగింది అంతేనా
నాకాడ ఛార్జింగ్ లేదు నేను పెట్టేస్తున్నా సరే
హలో హలో
ఆ చెప్పు వినిపిస్థలే హలో హలో ఎంత సార్ ఎంటి సరే
బ
ఏ మాట్లాడుతున్నా
ఇప్పుడు చెప్పు
అదే గంతే మాట్లాడింది గంతే అడిగింది ఇంగేముంది ఆమెతో మాట్లాడా అన్న ఎక్కువసేపు ఏం మాట్లాలే అంటున్న
ఆ నాకు నిన్న మధ్యాహ్నం జేసింది ఫోను ఎత్తుక
అదే లంచ్ టైం కి లంచ్ టైమ్ అయిందని కాల్ చేసినా అన్నది అంతే అ
ఉ
ఇంకేం మాన్లే ఏం కూర చేసింది
తీసిన
దోస్కాయ తెచ్చినం దోస్కాయ వండినవ
అమె తేక ముందుకేే నేను మన మార్కెట్ ల వచ్చిక ముందుకే నేనుంటటి వచ్చిందే పుట్టిన అప్పుడు వండితానుని ముందే పో పొద్దునే ఉండేసినాను ఆ
అవునా
పొద్దునే వండిన హాఫ్ కేజీకి ఎక్కువనే వండినా వచ్చిందని చెప్పిండు ఎక్కువనే వండు అంటే ఎక్కువనే వండేసిన
ఇగా రా రాత్రి వండాల్సిన అవసరం ఏంటి
అ
రాత్రీ ఏం వండరేమో ఇంకా అంటున్నా
ఆమే ఎనుకే ఉండి నా ఎదురుగా దోషలు లేస్తుంది ఇద్దరికి దోష
గా రాత్రి దోశలు తింటరా రాత్రి దోషాల
ఆళ్ళిద్దరూ దోశలే తింటడు మేం రైస్ తింటాం కానీ వాళ్ళిద్దరూ దోశలే తింటారు
అదే ఆ చెప్పు
ఒకే మరి మల్ల చేస్తా
అర్ధంకాలే